హలో ఉమ్ ఏం దింటవ్ మరి అన్నం ఇప్పుడు
ఏందే
ఉప్మాఏన్న పెద్దమ్మని అడుగుతాను ఏం తింటావని చాపాతి అన్నం అలాలోఉన్న కొంచెంత నువ్ చల్లగా ఐస్క్రీమ్ఏయ్ కొద్దిగా హాలో
ఆ
ఉ ఏత్తారింకా
ఎంలే
రేపు ఎందుకు హాలిడే మీకు
ఏమో మా కూడా తెలియచ్చ చూవాడు అట్లా పెట్టిండు మీట్లో వేస్టేజ్ చార్ట్ బాక్స్ లో పెట్టిండు వాడు వేరే హపీ టీమ్ మెంబర్ అయిన అడగగిండు ఇష్ట మర హా అే ఇష్ట మరో హార్డ్ క్వశ్చన్ మార్క్ ఎ పెట్టి శ్రీరానమి కదా అని
శ్రీరామానవమి ఎల్లుండి కదనే ఇట్స్ ఫ్రైడే ట్వంటి సెవెంత్ ఈరోజు ఎంత ట్వంటి సిక్స్ అ
ట్వంటి ఫైవ్
ఆ ట్వంటీ సెవెన్త్కి శ్రీరామ్ నవమి
ఏ అంటే హర్యానాలో వేరే పండుగలు ఉంటాయి కదా. వాళ్ళ బడ్డే కూడా ఇత్తరు
ఓర్ని నవమీ ఎక్కడైనా సేమ్ ఉంటది కాదే
చెల్లె దేనికి ఇచ్చిండో వాడు టీచర్స్ చెప్పలే హాలిడే టుమారో ఈ హాలిడే అని పెట్టిండు అంతే
ఎల్లుండి శ్రీరామ్నవమి మళ్ళ మన స్టేట్ కు ఉండదు, శ్రీరామనవమి వేరే స్టేట్స్ కు ఉంటాయి హాలిడేస్.
ఆహ అవునే
‌ఊ
పోద స్కూల్కి పోయి వచ్చి మళ్ళ గుడికి పోని వచ్చిందిరో అప్పుడు అట్లుండే
నేను ఎప్పుడు ఓ పోయినా సుష్మా అక్క నేను కలిసిపోయినం పెళ్ళికి ఆ ఐ మీన్ వివాహ అదే శ్రీరామనవమి రోజు చేస్తారుగా కళ్యాణం
అ ఆ
ఎప్పు బ బస్ బీటెక్ లో ఉన్నప్పుడు
ఇర గా రోజ ఉగాల్ రోజ రేప్ పండగ రంజాన్ కుడా ఇచ్చిండు
ఉగాది కి ఇవలే
ఇయలే
మాకు ఉగాది హాలిడే ఉగాది హల్డే మాగడబ్బల్ వస్ వర్క్ చేస్తంగా డబుల్ పేవస్
ఆ ఈ
ఇగా రంజన్ ఎట్లాగ్ సాటర్డే ఓచ్చింది కావట్టి మేబీ ఇచ్ నర్ నడ్ వాడ్ లేలా
ఆహా నా ముస్లిమో ఉంట్రూ కదా మ్ అ
ఇప్పుడు మీ టీమ్ లో ఉన్నళ్ళంతా మీ కాలేజ వాలేనా
ఏ అందు కొంత ఆంధ్రపదేశ్ వంద వేర వేరే
మీ కాలేజ్ నుంచి ఎంతమని ఉన్నారు
ముగ్గురు ఉన్నారు అంటే వేరే టీంలు ఉన్నరు ఎంత అంటే టూ టూ ఫిఫ్టీ కమ సేస్త బా ఆ రామ్ సాయి మా కాలేజ్ వాళ్లిద్దరు
మీటిటీమ్ లో ఉందా ఆమె
ఆ మాటీమ్ల ఇద్దరు
ఉ మ అప్పుడు ఉంటా కొంచెం మంచిం అనిపిత్త
అ
కానీ ఈ పది నిమిషం కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే బాగుండయి నీ అమ్మా హ గరుడగమన ఆ అవును అంతే టరట వెన్స్డే అంటా వెనస్ డే నువ్ వెనస్ డే రజు రీల్ తీసుకుంటావ మరి
ఏంటిది
అమ్మమ్మ ది
అవునా
ఉ మ్
వెనస్ డే
ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్ డే
వన్ ఏప్రిల్ అంది అమ్మా ఏప్రిల్ వచ్చేసింది
మార్చి లో మార్చే ఫులు లేట్గా అయింది తెలుసా
ఏమ నాకు జల్ చ కూ
అవునా మార్చ్ లో ఎన్ని గోరాలు జరిగినాయి్
అ
బొచ్చెడు జూసినం ఆ మార్చిల హోలీ వచ్చింది ఉగాది వచ్చింది మార్చలే కదా హోలీ వచ్చింది హోలీ ఉగాది రంజాన్ ఉ వార్ ఎల్పి జి గ్యాస్ షార్టేజ్
ఆ
ఆ గిన్నీ పోయినయ్ ఓకే వీక్లా ఒకే మంత్లా ఎంత బిజీ అయినా ఇన్నియి ఇన్ని అయినా మన తొడుస్తు లేదు ఇంకే ఇ నెక్స్ట్ నాకు దేలిసి ఏప్రిల్ మంత్ మిడ్ మిడ్ మంత్ వరకు
ఇ వర్క జ అ నాకు టాస్క్ చేసుకుంటే ఉండం ఎయిట్ అవర్స్ అది జెప్తుంటే జేయ టైం గుర్చొని టస్క్ గ వారి
అంది సరి ఇంకా ఎంతసేపు చేయాలి రా నాయనా షిఫ్ట్ టైమింగ్ ఎప్పుడు షిఫ్ట్ టైమి మే యు ఆర్ ఎంటరింగ్ ఇన్టూ ట్వంటీ టూ ఓ ట్వంటీ త్రీ
ఏంటి
ఏజ్
ట్వంటీ టూ
టూ థౌసండ్ ఫోరా టూ థౌసండ్ త్రీయా
మే ఫోరన్నావు
నేను ఫోరన్నాన నేనేందుకన్న ఫోరు
ఏ నువ్ చెప్తే నార్మల్ వస్తే లేదు లేదు టూ థౌసండ్ ఫోరే అప్పుడు చెప్పినావు కదా
ఏహే నేనెప్పుడు చెప్పిన నువ్వు టూ థౌసండ్ త్రీ అనుకుంటానా నువ్వు
నేను త్రీ నాకు ముందు త్రీ అనే చెప్పిండు నువ్వెప్పుడు అన్నవు లేదు టూ తౌసండ్ ఫోరు అప్పుడు అదైంది ఇదైందని చెప్పినావు ఏమైనాం అది
ఆ ఏ కాదు నాకు తెల్వది ఈ రోజు నాకు నీకు ఇంకా నువ్ ఎప్పుడు పుట్టినావు తెల్వదు గిన్నేళ్ళైనా గానీ
నేను ఈడ ఉన్నది మా
ఎప్పుడు పుట్టినావు అట
ఎందే పోరాన్ డాందా గుస్
టూ థౌసండ్ ఫోర్ అంటాందే
ఊ
నువ్వు మళ్ళ నువ్వు టూ థౌసన్ త్రీ అని నీకెక్కనుంచొచ్చింది
ఏందే
తౌసన్ త్రీ అని ఎక్కనుంచొచ్చింది నీకు
నాకు ముందు టూ తౌసన్ త్రీ ఏ జెప్పిల్లు మరి మీం మ్యారేజ్
నువ్వు సోని గన్నా ఎన్ని సంవత్సరాలురు చిన్న
రెండు
మరి సోని కి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అంట నీకు ట్వంటీ ట్వంటీ పు ట్వంటీ త్రీ కదా నీకు అది టూ థౌసండ్ వన్ అంటే నువ్ తౌసన్ త్రీ మరి రెండు సంవత్సరాలు చిన్న అంటే
పోరే
మళ్ళా ము ఫోర్ అంటే మ మూడు సంవత్సరాలు చిన్న సోని కంటే సోన్ టూ థౌసండ్ వన్నా
వన్ అది త్రీ ఇయర్స్ బిట్వీన్
సోన్ కంటే ఇప్పుడు టూ ఇయర్స్ చిన్న అన్నవ్ అట్ల టూ ఇయర్స్ చిన్న అయితే టు థౌసండ్ త్రీ ఉండాలి త్రీ ఇయర్స్ చిన్న అయితే టూ థౌసండ్ ఫోర్ ఉండాలి
ఫోర్
దానికంటే అది ఫోర్ ఇయర్స్ చిన్న త్రీ ఇయర్స్ చిన్నా
ఆ
నీ బర్త్ సర్టిఫికెట్ లేదా
బర్త్ సర్టఫి
ఉమ్ అల్ల ఉంటది ఇయర్ బర్త్ సర్టిఫికేట్
ఎన్నో రాశిల్లనాడ్ టూ థౌసండ్ ఫోర్ అని
నెలలు గుర్తున్నాహ
ఏయ్ అది మేం నేనేం చేయలే దాన్ని అది నాకు చెప్పుదామని గుర్తు ఏమంటున్నావ్ ఓహో ఇద అనుకుంటా
టూరు ట్టురు టూరుట్టు టూరు టుూరుటు ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ టూ
నీ టెన్షన్ ఉమ్ ఆల్మోస్ట్ అందరు బీటెక్ అయిపోయేసరికి లెష్ ట్లాంటరు నేను ట్వంటీ వన్ నా బీటెక్ అయిపోయినప్పుడు ట్వంటీ ఇయర్స్ నాకు
బీటెక్ అయిపోయి ఫోర్త్ ఇయర్లా ట్వన్ ట్వంటీ యా
ట్వంటీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ట్వంటీ బీటెక్ అయిపోయాక ట్వంటీ వన్ దేన
వామ్మో మరి టెన్త్ ల ఎంతుండేనే ట్యూవెల్
తులంతా సిక్స్టీన్ ఉంటే నేను ఫిఫ్టీ ఒకే
ఆహా
నాకు మరి సమ్మార్ అయిపోయినంక పడుద్ది కదా అర్థమైందా వాళ్ళందరూ ఆయా ఇయర్ ఉన్నపుడ్లో ఉంట్ర ఆల్రెడీ పడి ఉంటయి
ఆహ్ అప్పుడే
సమ్మర్ అయిపోంగనే పడుతది అంటే ఇయర్ కంప్లీట్ చేసుకున్నాక స్టార్ట్ అయితది ఇపుడు నా ఇంటర్ నా బీటెక్ అయిపోయింది ట్వంటీ వన్ పడ్డయి నాకు
ఆహ
ఉమ్ అలా ఫోటోనిక్స్ అయిపోయింది
ఓకే
చలో బాయ్
అంటే